హలో అండి బాగున్నావ అండి బాగున్నా
పిల్లలు బాగుర్రా
మీరు ఎలా ఉన్నారు
ఆ మంచినే ఉన్నామండి
అన్నయ పిల్లలు
ఆ
అన్నయ్య పిల్లలు అందరు బాగున్నారు
ఆ అంతా బాగున్నారండి అంతా బానే ఉన్నారు ఇంకా ఏంటి అండి మే మొన్న జనవరి లో అది జాతర జరిగింది కదండి
అవున అవును వెళ్ళారా మీరు
ఆ సమ్మక్క సారక జాతర మేడారం జాత
వెళ్ళార
మా చుట్టాలు వెళ్ళిరండి మేము వెళ్ళలేదండి మా చుట్టాలు వెళ్ళరరు నేను వెళ్దాం అనుకుంటే మాకు ఫంక్షన్ వచ్చి పడింది తమ్ముడు పెళ్ళి వచ్చి పడింది వెళ్ళలేదండి
ఆ మీరు చెప్తే మేము కూడా వద్దామని అనుకున్నాము మీరు వెళ్తే ఆ మీరు వెళ్తే అతే మేము కూడా మీతో పాటు వద్దాం అని చెప్పేసి అనుకున్నాము ఆ కాడి ఇంతటి లోపలే మేము వెళ్ళామన్నసరికే అరే మాకు చెప్పలేని చెప్ప అనిపించింది కొంచెం బాధ అనిపించింది
మేము వెళ్ళలే అండి వెళ్ళాం అనుకున్నాం నీ అప్పటికే మా తమ్ముడి పెళ్లి ఉండి క్యాన్సల్ అయిందండి వెళ్ళడం ఆ మూడు రోజులు చేస్తారండి బాగుంట టది స అది మేడారం జాతర ఆ మేడారం అనే గ్రామంలా ఆ మేడారం జాతర అవునుండి సమ్మక్క సారక్క జాతర అంటారు
బంగారం బంగారం అంటారు కదండి మేము బంగారం అంటే నిజంగా
బంగారం కాదండి బంగారం అంటే బెల్లం అనమాట వాళ్ళు
ఆ తెలియదు కదా తెలియదు కదా ఇట్లాని చూడనికి ఇప్పుడు ఏదన్నా కూడా చూడ నికి వెళతే తప్పే ముండదు అదే ముండదు అట్లా
ఆ అయితే బంగారం ని బంగారం దే కర్పిస్తంది అంటే బంగారం అంటే అక్కడ బెల్లం అండి బెల్లాన్ని ఎవరికి తోసినంత వాళ్ళు ఇచ్చేస్త
నాకు తెలియదు నిజంగా తెలియక మా అత్తయ్యని అడిగితే అయ్యో పిచ్చి బంగారం అంటే ఆ నిజం బంగారం కాదు ఇట్లా బెల్లము అని చెప్పేసి అని ఆ నాకు అంటే అంతే ఐడియా ఉండ కదాండి మ ఇట్లా ఎళ్లం పోదా గుడ్లకి ఎళ్లం కదా విన్ టుంటాం కానీ సరే చూడడికైన్నా వద్దాం అన్నట్టు అనుకున్నాం అన్నమాట
ఉహూ వాళ్ళిద్దరు తల్లి కూతురు అనమాట సమ్మక్కసారక్కనే వాళ్ళు తల్లి కూతురు
అవునండి ఓకే ఓకే అంత ఏం తెలియదు దాని గురించి ఉమ్ అంతేం పట్టించుకోం కదా
ఆ తప్పకుండా వస్తుదండి ఇది
ఆ ఆ వేరే వేరే రాష్ట్ర
అది చాలా మంది వస్తారండి రెం రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట సమ్మక్క సారక జాతర అనేది అది జరిగినప్పుడుయితే లక్షల మంది భక్తులు వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ చాలా ప్రదేశాల నుంచి వస్తారండి వస్తారు చాలా బాగుంటది అసలు ఇగ చుట్టాలు కూడా అందరి ఈ ఈ మధ్యలో ఇక జాతరణంగానే చుట్టాలు కూడా ఉంట ఇక ఎక్కడెక్కడ చుట్టాల అందరు కలుస్త రండి ఇప్పుడు మే పోతున్నాం అంటే మా చెల్ల వాళ్ళ వాళ్ళు వాళ్ళు మా ఆడ బిడ్డ ఇగా అందరం వెళ్తాం కదండి ఇగ
చుట్ట అన్నండుకు అక్కనే మొత్తం దొరుకుతాయి కదండీ నీళ్లు అ భోజనము అంతా
భోజనం కూడా ఆ అంత దొరుకుతది అసలు చాలా బాగుంటది అండి ఆడ
అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదాంటడి పాప ఒక ముస్లిం ఆయన వచ్చి ఇట్లా బ్రెడ్ అమ్ము కొకుంటుండే పాపం బ్రెడ్ అమ్ముతుంటుండే పాప మంతా చానా ఇన్సల్ట్ చానా బా పాపం ఆయనే చూ
అనడం చాలా తప్పు ఇప్పుడు వాళ్ళకి స్తోమత లేకనే కదండి అట్ట చేసి
అట్లా చేయదు కదదు ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఎంతో మంది అమ్ముకూరు చేసుకోరు అట్ల అని చెప్పి మనం కొనకుండా చేయకుండా అయితే ఉండం కదా
అట్లా తప్పండి చాలా అలాంటి హింస పెట్టొద్దండి అసలు చాలా
మారదు ఇంతే ఉంటదండి అంతే ఇంగా ఆ
ఏమండీ
దరు మనుషులక్క చూడరు అంతే అదొక్కటే అండి అంతే అప్పటి కాలంలోనే ఏ ఇట్లా భేదం లేకుండా అందరు కలిసి ఉంటుండే
అసలు ఊర్లల్ల ఇప్పటికేనాండి ఎవరన్నా చనిపోయిన ఊర్లలా అసలు వాళ్ళ పనికి కే బోరండి
ఆ అందరు మన మన ఇంట్లో చనిపోయినట్టే ఆ మన ఇంట్లో చనిపోయినట్టే అనుకు కుట్ట పాపం అది మంచిగా ఉంటుంది అందరు కలిసి వాళ్ళ ఇంట్లో వంట చేయనీయరండి అసలు నిజంగా హిందూ ముస్లిం అట్లా ఏమి ఉండకుండా వాల్లిన్ ట్లో వంట చేయకుండా అందరొ చ్చి చేసుకని తీసుకొస్తారండి ఆ వారం రోజులు అసలు మంచిగా అనిపిస్తది
అదే మస్తు బాధనిపిచ్చింది మొన్న ఈ సమ్మక్క సారక్క జాతరలు అట్లా ఇన్స్టట్ చేయద్దు కదన్ డి ఎవరి స్థోమత వాళ్ళు టీ అమ్ముకుంటారు పెన్నులు అమ్ముకుంటారు అన్ని అమ్ముకుంటారు
అది కావాసకుని చేస్తాను అండి ఏం లేదు కొంతం ఏదో ఒక టార్గెట్ లక్క చేసి
తెలవాలి కావాలన్నట్టు ఆ ఫ్రేమ్ గాదే యూట్యూబ్ లో అన్నట్
ఆ తిండి తిండికి లేక ఎంతో మంది పా పడుతుంటారు భార్య పిల్లలని పోషించలేక ఇలాంటిళ్ళ వచ్చి మొత్తం నాశ
ఆ నాశనం చేసేస్తాది ఏం చేస్తామండి అదే మీరు మీరు ఎప్పుడైనా ఎల్లిర్రా అండి ఇక్కడికి జా
ఇంతవరకు వెళ్ళలేను అసలు వెళ్ళినా వెళ్ళలేదు ఆ చుట్టుపక్కల అన్న వెళ్తామని చెప్పి అనిండ గాని ఆ జా తరకి చాలా మంది పిల్ చిన్న పిల్లలు కదన్
మ్మ్ అమ్మో చాలా లక్షల మంది వస్తారండి ఆ జాతరకి తప్ ప్పకుండా ప్రతి రెండేండ్లకి ఒకసారి జరుగుతుంది మూడు రోజులు చేస్తారండి తప్పకుండా ఫిబ్రవరి నెలల్నే ఉంటది ఎప్పుడైనా అది
ఆ మస్తు మంది అందరు
ఫిబ్రవరి నెల్నే ఉంటది ఇగ కొంతమంది ఎట్లా అంటే స్థోమత ఉన్న వాళ్ళేమో కొంచెం బెల్లం ఇస్తారండి చాలా మంది మొక్కు చెల్లించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మన వెయిట్ ఎంత ఉంది అనుకోండిప్ ఇప్పుడు నేను ఒక యాభై కేజీలు ఉన్నాననుకోండి దాని తగ్గ ట్టుగా యాభై కేజీల బంగారాన్ని అక్కడ అమ్మవారికి ఇస్
నాకు ఇవన్నీ ఏమి తెలిలేదండి నేను ఏదో టీవీలలో చూస్తుంటట్టు జాతర అని చెప్పేసి అది ఇవన్నీ చూస్తే నాకు అంత వీటి గురించి అన్
అంతేనా ముక్కులు తీర్చుకుంట
ఆ ఎప్పుడంటి మొత్తం ఎప్పుడు మా పిల్లలు మా భర్త వీళ్ళు ఎక్కువ టీ వి చూసు టీవీ చూస్తాంది మనది మన మనకు టైమ్ తీస్ కోని టీవీ చూసే అంత లేదండి మనకు ఆ పని తోటే సరి పోతది కొంచెం టైం దొరికిందంటే చాలు ఇగ పడుకుంటాం వాళ్ళ అంతే ఇక అంతేగాని టీవీ చూడాలి ఇట్లా అనే నాకు అసలు టైం కూడా ఉండదండి అసలు
అంతేనా మ్మ్ మ్మ్ కానీ చాలా బా అవునా చాలా బాగుంటదండి జా తర జరిగే కూడా అసలు చాలా బాగుంటది ఒక గుట్ట అని ఉంటది చిలకల గుట్ట అని ఉంటది అ అక్కడ పోయి పసుపు కుంకుమేసి వస్తారు చాలా అంటే అ చెప్తుంటే వింటుంటే స్టోరీ చాలా మన్ చిగ కనిపింది ఒకటి పిల్ల గద్ద తల్లి గద్దా అని ఉంటదండి ఆ
కానీ మనం మనం తీసుకెళ్తారు తీసుకె వెళ్లాలి కదండి మనంత సొంతంగా అయితే
మ్మ్ ఇగ మూడు రోజులు ఖచ్చితంగా జరుగుతుండి మూడో రోజు ఇగ దేవ త వనప్రవేశం అంటే చేస్తది అప్పుడు ముగిసిపోతది అన్నమాట ఇక చాలా మంది కా కానీ ఈ జేయడం వల్ల ఎక్కువ ప్లాస్టిక్ కూడా వాడతాం కదండి జాతర వల్ల.
మ్మ్ అదేన్
ఆ వాడకం వల్ల చెత్త కుప్ప మొత్తం చెత్త అయిపోతది. ఇగ మొత్తం ఇక పర్యావరణం కూడా దెబ్బతింటది కదా
అదే అండి ఇప్పుడు చూడడం తప్పనండి బిడడమే తప్ప అక్కడ పోయి చూ సొం త్తంగా చూసేటప్పుడు లేదండి
ఓ అసలు చాలా మంది లక్షల మంది వస్తారు ఇక తప్పిపోతే మాత్రం దొరకడం చ చాలా కష్టమే
అదే అంటుండండి తీ సుకుపోతారు కదా మనం చూసేది లేకపోతే ఎట్లా చూస్తాం మనం
అవునవును వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మనమే ప్రతిదానికంటే కుదరదు కదండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా అయ్యో తీసుకుపోవాలి చూడాలి ప్రదేశ లాంటే బాగుంటది ఆ ఇప్పుడు సమ్మక్క స్ వాళ్ళే పోయి చూడాలన్నట్టు కాదు కదం ఇగ అయ్యో వీళ్ళు కూడా చూస్తారు పక్కన వాళ్ళందరూ చెప్తే ఇంటారు అన్నట్టు
వుంటది కానీ అందరు కలిసిపోతే బాగుంటదండి ఇట్లాంటి ప్లేసెస్కి అందరు మన చుట్టాల అందరూ కలిస్ పోతాడు చాలా మంది అట్నే పోతారంట ఒక మూడు నలుగు రోజులు అన్నే ఉన్
అవునండి త్రీ డేస్ ఉంటది కాబట్టి ఇక కొంతమంది మొక్కలు చెల్లించుకుంటారు కదా మూడు రోజులు అట్లని
మంచిగా ఆన్న వండుకొని తినేసి చేసుకుని వస్తారు అంట గాదా
ఉమ్ ఈసారి అవకాశం ఉంటే మనం కూడా పోదామండి ఒకసారి
పోదామండి తప్పకుండా తప్పకుండా పోదామండి
మనం ముందే ఏం చేద్దామంటే మళ్ళీ టూ ఇయర్స్ కి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది కాబట్టి మళ్ళ టూ ఇయర్స్ అంటే ఇది టూ తౌసంద్ ట్వంటీ సిక్
అదే అండి ముందుగా ఆలోచించి పక్కా
ఆ ట్వంటీ నైన్ లో ఉంటదండి ఒక ప్రణాళిక వేసుకుని వెళ్ళాలి ఆ ఎంత మంది వస్తారు అన్ లిస్ట్ కని మళ్ళీ ఖర్చులు ఎంత అయితా ఏంది మీరు చేసుకుంట్ర ఆ
వస్తువులు ఎట్లాని ఎవ్వరికీ బాధ పెట్టకుండా
అవును అంటే మన ఫ్యామిలీస్ని బట్టి మరి అందరు కలిసి వస్త స్తారా లేకపోతే వేరు వేరు వస్తారా కంబైండ్ వంట చేసి
లేదండి ముందు అంటేనేమి ఎవరారు తీ స్టార్ట్ అయినాక స్టార్ట్ అయినా
ఇప్పుడు మనం ఒక ఒకటి ప్రణాళిక వేసుకుంటాం ఎస్టిమేషన్ వేసుకుంటా మనీ ఇంత అనుకుంటాం తీర మధ్యలో వచ్చి దూరుతారు
అవునండి అవునవును
చాలా ఇబ్బందయిత్ అండి
హ్మ్మ్ సరే పిల్లలు కూడా కొన్ని కొన్నింటికి సపోర్ట్ చేయ్యరండి ఆ హౌ మమ్మి
ఆ ఎల్లామా ఇప్పుడు సరే అన్నవాళ్ళు రేపు సరే అంటారు లేదు
ఆ తెలియదు
అది కూడా మనమే ఇఇ ఈ సారి ఒకటే అండి కన్ఫామ్ మనం చేసుకుందాం ఎవరు వచ్చినా రా కున్నా మనము వన్ ఒక సిక్స్ మంత్స్ ముందే ప్లాన్ చేసుకుని ఎళ్దామండి
అసలు ఆచ ఈ ససారి ఏం ఎంజేద్దామంటె అండి మేన్ ఆడలు ఆడాళ్ళందరూ గడిచిపోయేస్తే బ
ఆ పోదామండి పోతే ఏముంది ఎట్లయితే చూసి పోయి రావచ్చు మంచి ఉంటది మనం ఒప్పిద్దాం మ పోయే చూడడానికే కదండి
ఏడాంటి ఉప్పుకోరండి ఈ మామూలు శా పక్కన షాప్ కి దుకాణ కొట్కెళ్తానే ఎక్కడ పోను అద అని చెప్పి ప్రశాంతం గా అంటుంది అలాంటిది అడిగి పంపిస్తారండి మళ్ళని
ఏమో ఒకసారి అయితే ట్రై చేద్దాంండి అడుగుదాము అడుగుదాము ఓకే అంటే అంట వెళ్ళమండి
అదే ఒక గంట సేపు బయటికి వెళ్తేనే ఒక గంట సేపు బయటిక వెళ్తేనే ఎక్కడ వె
ఆ అట్లనే అంటారంండి అది అది ప్రతి అల్లు ఉ లేదండి మీరు చెప్తుూ నేను చెప్తాను నేనండి అంతే తేడా ఏం అద ఒకసారి ట్రై చే అడుగుదాంండి అడిగి ఒప్పించుకొని వెళ్ళినామండి వీలితే తప్పకుండా
త అనే
ఆ ఏం కాదండి అడుగుదాంండి సరేనండి మరి ఉంటండి ఆ ఓకే అండి మరి వీలైతే ఒకస సర వెళ్దామ అండి ఉంటామండి మరి ఓకే అండి
ఓకే ఓకే ఆ